ఆ ఆయన ఎవరు సార్
నమస్తే మేడమ్
నమస్కారం అండి నమస్కారం అండి ఎలా ఉన్నార్ రు మేం కూడా బాగున్నామండి భోజనం చేసారా
ఆ చేసాను మేడం
ఆ చేసామండి
ఏం చేస్తున్నారు మేడం అయిపోయింది ఆ వర్క్
అయిపోయింది మీది అయిపోయిందా అండి
అయిపోయింది మేడం ఇప్పుడు ఫోర్ థర్టీ కావస్తుంది కదా టీ తాగాలి
అవునా మనం ఈ రోజు పండుగల గురించి తెలుసుకుందామా అండి
ఆ చెప్పండి మేడం మీకు ఏ పండుగ అంటే ఇష్టం
కైతే దసరా అంటే ఇష్టమండి మీకండి
నాకు రంజాన్ ఇష్టం మేడం
అవు
చెప్పండి మేడం దసరా పం పండుగ ఎలా చేస్తారు ఏమేమి చేస్తారు ఆ రోజు
దసరా పండుగ అంటే అది తొమ్మిది రోజుల పండుగ కదండి ఆ మేమైతే తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటామండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ అని చెప్తారు అలా ఒక్కొక్క రోజు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల బ కమ్మలు పేర్చి ఆడుతుంటామండి మళ్ళీ అలాగే ఆ తొమ్మిది రోజుల్లోనే నవరాత్రులు ఉంటాయి దుర్గాదేవి నవరాత్రులు హా అక్కడ కూడా ఒక్కొక్క ఆ రోజుకోక రూపంలో మనకి దుర్గ కా మత్త దేవి దర్శనం ఇస్తారు చాలా ఘనంగా చేసుకుంటామండి మేమైతే పండుగ తొమ్మిది రోజులు
అంటే బతుకమ్మ అంటే ఏం చేస్తారా మేడం బతుకమ్మ అంటే అవి ఏవో పూలు ఉంటాయి యి కదా మ
ఉం బతుకమ్మ అంటే విడిపూలు తెచ్చి వాటిని పేర్చి ఆ స్టెప్ బై స్టెప్ అలా పేర్చి గౌరమ్మని మధ్యలో పెట్టి ఆడతామండి ఒక దగ్గర ఆడవాళ్ళ అందరము బతుకమ్మలు పేర్చి ఒక దగ్గర పెట్టీ పెట్టి అందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ చుట్లు తిరుగుతూ ఆడతామండి
అది కోలాటం కూడా ఏమో చేస్తారు కదా మేడం
కూడా చేస్తామండి ఆ చేతులు ఫస్ట్ అయితే చప్పట్లతో ఆడతాము తర్వాత తర్వాత కోళలు పట్టుకొని కోలల తోటి కూడా ఆడతామండి
అదక మేడము చేస్తూ నాకు స్టేటస్లు పెట్టింటే చూశాను
ఆ
హైదరాబాద్లో ఉ చెప్పండి మేడం
ఆ అలాగే ఆ తొమ్మిది రోజుల్లోనే దుర్గాదేవి నవరాత్రులు ఉంటాయి రోజు అమ్మవారు ఒక్కొక్క రూ పంలో దర్శనం ఇస్తారు ఒక రోజు సరస్వతి అమ్మవారు దుర్గా మాత అమ్మవారు అలా దర్శనంమిస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా రోజు చీరలు చీర ఒక్కొక్క చీర కట్టి అమ్మవారిని అలంకరించి అమ్మవారి పూజించి నైవేద్యం చేసి అలా చాలా ఘనంగా జరుపుకుంటా మండి మళ్ళీ లాస్ట్ రోజు దసరా రోజు మాత్రం ఆ చికెన్ మటన్ కోసుకొని మా మేకలు కోసుకొని తినడం మళ్ళీ జమ్మి జమ్మాకులు జమ్మాకులు తెచ్చుకొని గుడికాడికి వెళ్లి జమ్మి పూజ జమ్మికి పూజ చేసిన తర్వాత తెచ్చుకొని అది పెట్టుకుంటామండి. మేము పెట్టుకొని పెద్దవారి ఆశీర్వాదం అంటే ఒకరికొకరం పంచుకోవడం పంచుకొని పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని విషేస్ చెప్పి అలా జరుపుకుంటాం అన్నమాట
అంటే ఇప్పుడు మీరు పది నైవేద్యం ఏమేమి చేస్తారా మేడం
ఏమైతే పులిహోర సిరా ఇంకా అటుకులు ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పండ్లు అట్లా టివి పెడతామండి మ్మ్ రోజుకు ఒకటి అలా పెడతాము సే మ్యా
మ్ అంటే తీపు సేమ్యా అ
అలా బెడతాం.
తియ్యటి బజ్జీలంటే ఏంటి మేడం
తీయ్యటి బజ్జీలంటే అవి పిండిలో చెక్కర పిండిలో చెక్కర వేసి చేస్తారాండి.
ఆ బెల్లంతో కూడా చేస్తారు కదా మేమ్ గోధుమ పి
ఆ అంటే మేమైతే ఎక్కువ అది చేస్తాం స్వీట్ బజ్ చీయ మనం సేమ్ బజ్జి ఎలా చేస్తామో అలానే కాకపోతే అల్ల చ క్కర వేస్తాం.
అవునవును చనగ పిండిలోనే చక్కెర ఎస్
ఆ సిన్ని పిండిలోనే చెక్కెర వేస్తాం.
మామూలుగా అయితే క మిరపకాయలు ఎసి బజ్జీ చేస్తాం
అవునవును కాకపోతే ఆ అవి కూడా పెట్టొచ్చు. కాని మేమైతే ఎక్కువ శాతంగా గివే చేస్తుంటాం తీయ్యటి బజ్జీలు సేమ్యా పులిహోరా సిరా దద్దోజనం సిరా అంటే ఇప్పుడు రవ్వ ఉంటది కదండి ఆ ర మ్ రవ్వలో ఫస్ట్ రవ్వని ఎయించి ఆ దాంట్లో చక్కెర వేసి ఎయించుతుంటేనే చెక్కెర వేసుకోవాలి. వేస్కొని పాలుంటే పాలు నీళ్ళలుంటే నీళ్లు వేసుకొని ఇలా టైట్గా వచ్చేటట్టు ఉప్పు ఉప్మా రుబ్బుతాం కదా ఆ అలా రుబ్బాలంతే
అ వాటినే శిరా అంటారా మేడం
తీరా అంటారు మీరు ఎలా చేసుకుంటారండి పండగ
మేము అయితే మేడం రంజాన్ పండుగ రోజు మార్నింగ్ మేము ఫైవ్కేే లేస్తాము లేచి స్నానాలు చేసి ప్రేయర్కి ఎళ్ళిపోతా అవును మేడం
ఉమ్
పెర్కి వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకొని వచ్చేసి మళ్ళీ ఇంట్లో కురాన్ కాసేప్ చదువుకొని మళ్ళీ దైవస్మరణలో కాసేపు దైవస్మరణం చేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ చేసిన్ తర్వాత ఇక మొత్తం నైటే అయిపోయింటాయి కదా మేడం కస్సులు గోకుల మొత్తం చేయడం స్వీట్ చేసేస్తా మేడం మార్నింగే మార్నింగ్ అంటే ఉదయాన్నే ఏం పని ఉండదు కదా మేడం నైటే మొత్తం కంప్లీట్ చేసుకో
ఆ పొద్దున్నే చేస్తారు కదా
ట్లు తోమ్మేస్తాను మేడం టిఫిన్ పెట్టేసినప్పుడే మధ్యాహ్నం మధ్యాహ్నమే సాయంత్రం సాయంత్రమే
ఉ
ఇంకా స్నానాలు చేసి ప్రేర్ చేస్కొని మళ్ళీ దైవస్మరణ చే చేస్కోని నెలంతా ఉపవాసాలు ఉంటాం కదా మేడం రంజాన్ లో ఐదు పూట్ల ప్రేరు రోజంతా ఉపవాసము దైవస్మరణలో ఎక్కువ గడుపుతాం కాబట్టి ఇకా బవరేజ్ సంతోషంగా ఇంకా ఆ పండగ రోజు స్వీట్ చేస్తాం ఫస్టు స్వీట్ చేసేసి మగవా వాళ్ళకు మగ పిల్లలకు అందరికీ ఈద్గా పంపిస్తాము అన్నట్టు స్వీట్ తినిపిచ్చి వాళ్ళు అక్కడి మళ్ళీ మొత్తం అందరు కలిసి ప్రేర్ చేస్తారు. మనం చేసిన పాప పుణ్యాలను ఆ నెల మొత్తం చేసిన పుణ్యాల్ని నుంచి మనం మంచిని ప్రసాదించి చెడులు ఏమైనా ఉంటే తొలగి ంచనేసి ప్రేర్ చేస్తాం అందరికి పక్షంలో వాళ్ళే చేస్తారు మగవాళ్ళె లేస్ పేరు మొత్తం చేసి ఇగ వాళ్ళు పాపాలని క్షమించు దేవ్ దేవుడా అనేసి చేసుకొని వస్తారు ప్రేర్ ప్రేర్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా మటన్ బిర్యానీ చేస్తాం ఆ రోజు చికెన్ గూడా చే చేస్తాము ఇది రైత త ఇవన్నీ చేసుకుంటాము చేసి ఎలాగో ఆ పండగ గ రోజు కదా ఎక్కువ మంది వస్తారు మేడం ఈన్నామ్ లు ఇవ్వండి పండగ క్కనేసి అంటే ఆ రంజాన్ లష్ స్టార్ట్ అయినప్పటి నుంచి పుణ్యం కోసం ప్రతిరోజు దానం అనేది చేస్తూనే ఉంటాం ఎందుక్ అంటే మామూలు నెలలో ఒక్క రూపాయి అంటే మన దగ్గర చిల్లర గాని లేకుంటే ఏమన్నా మన వాడే పాత ఏమన్నా బట్టలు కానివ్వండి మనం వేసుకునేవే ఎవరికైనా లేని వాళ్ళు ఉంటరు కదా అటువంటి వాళ్ళకు కొంతమంది ఇంక ంకా డబ్బు ఉన్నోళ్ళు అయితే బియ్యం పంచుతారు సరుకులు పంచుతారు లేకపోతే డబ్బుల్ పంచుతారు ఆ నెల మొత్తం మేడం మ్మ్ ఐదు రా త్రులు మేల్కొని రాత్రంతా ప్రేర్ చేస్తామ్ దేవునికి
అవునా అండి చాలా బాగుందండి మీ పండగ్ గ చాలా బాగా జరుపుకుంటున్నారు
అది చేస్తాము తర్వాత ఐదు పూట్ ట్ల ప్రేర్ చేసి ఉంటాం కాబట్టి అందరినీ కలవడానికి పండుగ రోజు వెళ్ స్తామన్నట్టు
ఆ
ఇంటికొచ్చింటరు కదా అందరు అక్కజెల్లల్లను కలుస్తాము అన్నదమ్ములు కలుస్తారు అందరు ఒకేచోట వంటలు చేస్ కొని తినేసి త్త బట్టలతో ఒక్కొక్కర్ ఒక్కొక్కరికి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటు పరస్పర స్నేహభావంతో ఉంటాం మేడం ఆ రోజు
అవునండి మీరు కూడా అంతే మేము కూడా అంతే పండగలు వస్తే అందరం అక్క చెల్లెళలు అన్న తమ్ములు అందరం కలిసి ఒకటే దగ్గర కూర్చొని విందు భోజనాలు అలాంటివన్నీ చేస్తామండి అసలు చాలా సంతోషంగా అనిపిస్తుంది పండుగ సమయాల్లో
అదే మేడం పండుగ రోజే కదా మేడం అందరు లీవ్ పెట్టుకొని ఫ్రీగా ఉండేది
అవునవును అందరం కలుస్తాం కదా
హ్మ్ అందరు మళ్ళీ పండగ అయిపోతు ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు
అవునండి ఆ అవునండి నిజమే
హ్మ్ ఇంకేంటి మేడం విషయాలు ఇంకా ఏం చేస్తుంటారు
మేము ఇంకా అన్ని పండుగలు జరుపుకుంటామండి వంటలుయితే అన్ని చే స్తామండి
ఎక్కువ వెజ్ చేస్తారా నాన్ వెజ్ చేస్తారా రెండు చేస్తారా అండి
కూరగాయలే చేసుకుంటాం ఎక్కువ శాతం అవే ఆ ఆరోగ్యానికి మంచిది కదా ఆ ఆ
కానీ కొంచెం ఇప్పుడు ప్రతి ఒక్కరు నాన్ వెజ్ ని ఇష్టపడుతున్నారు కదా మేడం
అవునండి
ఆ ప్రతి చిన్న ఫంక్షన్లో కూడా నాన్ వెజ్ ఉంటేనే ఆ ఫంక్షన్ కి కళ ఉన్నట్టు
అవునవును మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి
ఆ థ్యాంక్ యూ మేడం